హ ఆ చాలను న వాయిస్ ఇన్నావా
మంచిగానే ఉన్న తిన్నావా
తిన్నా నువ్ తిన్నావా
తిన్న ఫోన్ కూడా చెత్తలేవు గదా ఈ మధ్యల ఫోన్ కూడా జతలేవు గదా
నువ్వే జెతలేవు గదా
నేనంటే కొంచెం బిజీ ఉండి ఎత్తలేను నువ్వేం పని మీద ఉన్నావు
మాకు ఎగ్జామ్స్ నడుస్తుంది
ఆ అయిపోలె ఇంకా
ఐయిపోలె
అయ్యో ఇయాళ కూడా ఉన్నాదా ఎగ్జామ్ మీకు
ఉమ్
సండే రోజు కూడా ఎగ్జామ్ పెడతాల్ల నీకు
మండే సండే సండే సండే సండే ఎగ్జామ్ ఉంటది
ఆహా రాసి వచ్చినాక నేనే చేయొత్తలేదా మరి ఫోన్ నీకు
చెందామనుకున్నగాని ఇగ
పండుకున్నావా
హ
అయినా కూడా మేము ఎందుకు గుర్తుకొత్తం మీ ఫ్రెండ్స్ అంటే గుర్తుకొత్తరు చెతారు వాళ్ళకి
అంతే కరెక్ట్ ఇది
మరె నాకోక్కసారన్న ఎసినవా ఫోను
నిసంగానే కరెక్ట్ ఇది
కరెక్ట్ సంతోషం ల అత్త చేసినవా ఫోను
చెయ్యలేరు
మరే ఏ
ఆ నిన్న నా సింగుడు అ అంటాఅన్నా
ఆ
ఆ
ఉహు సో ఏం కర్రీ హాస్టల్ ల నైట్
మాద్ చికెన్ వేత్తారు
మే ఇంకా మంచిగా కుమ్మడే ఇక
ఆ అ రిస్మస్
మాక్ కూడా చికెనే పెడతారు అ మీ ఫ్రెండ్స్ బాగా మాట్లాడతార్ లే ఆ ఫోన్లో రాత్రి హాలిడోర్లు తిరుకుండా మాట్లాడతాళ్ళుగా ఇనవడ్ తలే ఆ
అ
ఇనవడ్త లేదా
లేగ
మరి మాట్లాడుతున్ లేవో మాట్లాడతలేవు మరి
ఇంటికి ఎప్పుడు పోతావ్
రేప్ బొతా వస్తావా నాన్ తోటి
వస్తా
నువ్వు నాతోటి వస్తావా మీ ఫ్రెండ్స్ తోటి పోతావా
ఎండ్ ఎక్కువా గ్రా మొత్తం
ఉంటావా ఎన్ని గంటల వరకు పోదాం మరి
తూ తట్ల ఎట్లా పోదామ్
మీ మేడం మ్ ఇయాలా క్లాస్ చెప్పిందా
చెప్పింది తంటరాని గంటలు తీసుకుంది మూడు గంటలు టెన్త్ వచ్చింది
ఈ సండే రోజు కూడా క్లాస్ అయిందఅంట మరి
ఈ మెసంమ్
సిలబస్ అయిపోవాలని వచ్చినట్టుండది సండే కూడా
ఆ
అయిపోయిందా అ మరి ఎంత వరకు అయిపోయింది సెలబస్ ఎంత వరకు అయిపోయింది సెలబస్
సెకండ్ ఇయర్ మీ టైప్ చేయండి ఇగ
రేప్ తార్డీని స్టయిగర్ స్టార్టా
ఏతుక్కో అవసరం ఉంది అడుగు అని చేప్పి అ తే త తార్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాన్ కావచ్చు
ఆహా
అవసరం అంటే ఇగ అప్పిత్తాడు ఎముంది స్టార్ట్ చేసి
ఆహా
మ
ఆ ఫ్రెండ్ బాగోడ్ తాంద్ ఎంది మీ ఫ్రెండియన్స్ సైలెంట్ ఉండమ అని చెప్పారాద ఆడ మస్తరుతామే ఎవరు లామే ఎవరితో మాట్లాడతాఅంది ఫోన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ తోట్య
ఏ హ
గట్టి అనే ఒత్తుకుంటాఅంది హలో అలో అని ఇంకొక ఫ్రెండ్ అయిం చెస్తాన్ని
పాడుకున్నారు
ఉమా ఇంకా మీ హాస్టల్ ఏం చెస్తాల ఫ్రెండ్స్ అందరుూ నువ్ అడన్ మేడం మర్సంద
అచ్చేన్న మన్నడ అచ్చన్న
ఏట్టోరిగాయిందట్ట ఫష
ఆ
ఏ సార్లు మంచి ఉన్నారా
ఆ నా ఫ్రెండ్స్ ఏం చెప్తారు
మా ఫ్రెండ్స్ కొందరు వేరు కొందరు ఉన్నారు
ఎంటికి వరిలో
ఆ
హాలిడేస్ సనా
ఆ హాలిడేస్ మండే నుంచి కాని ఈ రోజే వెయిట్ ఇవళ కుండ బుద్ధ అయితులిదట వయు వా వాారి టెడ్ వాస్ కతానే అవ చెప్పరాా ఆ దగ్గరే ఉంటి ఆమకి చెప్పినవా మరి ఇంట లేదా అ ఉఊర్ల క అంకిర్సలా
ఇసీ
అ విషీ నోడ్తదా మనసులు ఇర్తారా మీ రేషలా మీరేషలా కాంకి ఓషలా మరి డబ్బుడున్న వషంద డబ్బునే పోషిడు
అరవ తొందర అయిపో మ
విడద అయితుదిిన ఆమెేరు సడయితది దనర
అ తహంత
ఎందుకు తింటే ఏమవుతుది
నేనుప్పుడుంతాకో సీట్ేసినళ్ ఇచ్చిన వాళ్ళు
అవునా
అడి
మరి మా కాడకి అట్లు ఏం లేదుగా తింటారు కదా
అ అ
ఎంతొస్తాయి పైసలు మరి అందలా
ఏ అపో అ మ మారు
అదే అయ వా కట్ చేషన్లా పో తూర్పాల వాట్టి అవన్నీ వేసేసరికి వాళ్ళు అైతే కోసులు తొందరన అవుతుది అని అవి కాంట పెట్టడం లేట్ అవుతుది
ఇది సన్నా
ఆ
మషన్ అయితే ఎనా
వయనా కూడా
ఉ
దానికి మ్యాచ రావాలి కదా అదేమి లేంత తర్వాత ఎంతళు తీసుకొని పోతారు ను్ చెద్దరు గప్ప మీ ఫ్రెండ్ వయి చిినబడతాండి బాగా విషాన్ సౌం అలీీన్ సౌం పడుట్ట పడుత ఇ వడతా అప్పంచి
చాన్సను
మీక ఏసీన్ లేవా
ఆ మూకుంద
నాకు ఊ లేవడానే మా ఫ్యాన్లు మంచిగానే జిరుగుతంది
కాా చ రా
ఆ
అక్కన ఉన్నా అపో
అదంగాాల
క్యాంతన్
క్యాంటీనా ఉన్నది మీ మీరు ఆన్సర్ లేదా
మా బ్యాం ఉ
ఉ ఏమేం మళ తరలా
న్న జస్త
హులు
ఎ అ్రూంస్ త అ ఫస్ ఫో మా
ఆస్తున్నా
కాబ
అయ్యో ఓన్లీ కూల్ డ్రింసా
అవు
అదేండి అది క్యాంటీన్ ఎట్ల అయితుది ఆ గది ఒక్కటి పెడితే
అంటే ఫాస్ట్ ఫుడ్ బిర్యా సార్వలు కాస్తాే చస్తుందని అర్థం చేయండి
మా దాంట్లోనే అయితే అన్ని పెడతారు
ఇ
ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఫాస్ట్ ఫుడ్ జిలేబీ అది ఇది అన్నిీ పెడతారు స్వీట్స్ కూడా పెడతారు
ష్ట దగా
ఇంటికి పోతే ఏదని వచ్చట నా ఫాస్ట్ ఫుడ్ ఇంటికి పోయేట అప్పుడు దీని పోరా ఏం కాదు ఒక్కసారి తింటే ఏమన్నా మీరు రోజు తింటాల ఫాస్ట్ ఫుడ్
అవును కురి రోస నెట్ంటగా
ఆ హమ్ ప్రో అంటే ఒక ప్లేట్కి ఎంత సెవెంటీ రూపీస్ ఏో ఎయిటీ రూపీస్ ఏమో హలో హలో ఇ నవాడుతలేదు